బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా? ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఉరికనే కూర్చున్నాం మీరేమ్ చేస్తున్నాను.
తిన్నారా అం
ఆ ఆ త అంటే మాకు అలవాట్లేదు. మా మాఫ్
ఊ తిన్నాం అయినా పన్నెలని ఈవినింగ్ ఆహా ఏం చేస్తున్నారు
ఏం బీరి నారు
మేము ఇగ ఇప్పుడ టెంపుల్ క వెళ్ళ వచ్చాము వాళ్ళ థర్స్డే కదా
ఆ అవునా ఏం టెంపుల్ సాయిబాబా టెంపుల్
సాయిబాబా టెంపల్ బాగుంటది మా సైడ్
మీ ఊర్లో ఉందా
ఊ బా పెద్దగా మళ్ళీ తర్స్డే తర్సేడే తర్స ఈవినింగ్ హారతి బాగుంటది ఈవినింగ్ మార్నింగ్ ఆ ఎలాంచి మార్నింగ్
ఉ ఎట్లా చేప్పుకుంటారు
ఆ టెంపుల్ అక్కడ ఏం ఫంక్షన్స్ కావాలా
అంటే పూజలు ఎట్లా చేస్తారు అంటున్నారు
ఆ బానే వస్తారు హారతీలు ఆ ఊ
ఇలి భోజ్నాలు వెళ్తార మగళ
ఆ లాస్ట్ వీకే వెళ్తారు అంటే లాస్ట్ వీక్ తర్స్త తర్ అట్లా వెళ్తారు ఆ ఇప్పుడు ఆ టెంపుల్లో అంటే వాళ్ళు విలిపించుకున్నారు బాగావద్దని చెప్తున్నారు సాయిబాబ టెంపు లో
అవునా ఎన్ని రోజులు చెప్తారు
సెవెన్ డేస్ లో మొత్తం చెప్పేస్తారు చాల ఇక్క మ్మ్ మీసైడ్ జెప్పారా
రు కానీ వెళ్తారు కొంతమంది
ఉహూ మా శైడి ఎ తారు అంటే ప్రతి ఇయ దేన్ చెప్పదు గాని వాళ్ళకి ఇష్టం ఉంటే పిలిపించుకని జప్పుకుంటారు అట్ ప్పుకునేటప్పుడు తెలిస్తే పోయి యింటాం చాలా మంది పోతారు మా ఊళ్లోకి వెళ్ళైతే
అవునా అమ్మా ఇంట్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా సాయిబాబా పుట్టినరోజు కానీ ఇట్లా డెత్ ఆఫ్ అనివర్సరీ ఇట్లా ఉంటాయి కదా ఆ అన్ టై లో అందరు వెళ్తారు అన్నమాట
ఓ
చాలా బాగుంటాది
ఉ అవును మీరు సైడ్ చెప్పారా మరి
ఆ ఇట్లాంటివి ఎం ఉండయి మ సైడు
ఇ ఉహు శ్రీ శ్రీ నిత్యా నారాయణకీర్తి స్వామిలు ఏం జేస్తున్నరు
ఏం లేదు ఇగ మేము కూడా టెంపుల్ కి వెళ్ళాం మనీ
ఉమ్ హు టెంపుల్ ఓ ఉమ్
అందరు వచ్చిర్రు అయితే ఇట్లా బయటికి వెళ్ళొద్దామని ప్లానింగ్ చే ఉన్నాం ఇగ చుట్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటది
బాగున్నద
హడావిడిగ ఉంటది కదా సో అట్లా
ఏడికెళ్దాం అనుకుంటల్లు మరి సాయి చరణ్
ఏ. ఇక్కడికే
దాని
స్టార్ మా అంటే మా ఊర్లోనే
ఓహో బాగుంటదా బాగుంటాందా టెంపుల్. ఎన్నో బంకులుంటే
ఆ బాగుంటది ప్రశాంతంగా ఉంటది.
నా
అంత ఇట్లా లొల్లి లోల్లి కాకుండా ఎవరి పూజలు వాళ్ళు చేసుకుంటారు ఎవరి ఫొటోస్ వాళ్ళు దిగుతారు ఫుడ్స్ ఉంటారు కొంతమంది. ప్రశాంతత కోసం కుచుంటారు కదా కొంతమంది
అవునవును.
సో అట్లా ఉంటది ఇంకా వేరే టెంల్ అంటే ఈ గురువారం అనే కాదు వేరే టెంపుల్స్ కి కూడా వేరే వాళ్ళు కూడా వెళ్తారు అన్నట్టు
ఇంకా మా సైడ్ రాములవారి గుడి టెంపుల్ కూడా ఉంటది ఆడైతే బాగా అంటే కళ్యాణం సీతారామన్ కళ్యాణం మస్త అయితది ఉ ఆ రోజైతే ఇక ఊరు మొత్తం మొత్తం వెళ్తాది అటు
ఆ అవునా
ఆ
హమ్ ఇక్కడ కూడా ఉంటది కాని ఇగా క్కడ చాలా మంది కూడా అందరు ఇంట్లల్లనే ఉంటారు కాబట్టి సో అలా చిన్నగా జరుపుకొని క్లోజ్ చేస్తారు అన్నమాట అంత హెవీగా ఏమి ఉండది
అంతరియ
అంటే ఇట్లా ఎట్లా ఉంటాయో అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అన్న
ఉహు యా గారు అచ్చి తే దేవుల్లకు కళ్యాణం చేసి స్తానామ ట్ల
అవునా ఎవరికి నచ్చిన ట్టు వాళ్ళు ఉంటారు ఇక్కడయిత్ తే
ఉహు అదే మా సైడ్ అట్లా ఏం లేదు కానీ అట్లే రా చింద సయిబాబా వంది మనషా నిండిపోయారు
ఓకే బా అంతా బానే ఉం అది ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా చూసుకుంటారు అన్నట్టు ఇటు సెల్ఫిష్ అది అంటే కొంచెం ఇక ఇటు ట్లేఉంట అ కొంచం సెల్ఫిషే ఉంటాది కంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని ఎవరు పట్టించుకోరు సో అందరు యూనిట్ గా ఉండరు కాబట్టి అంత పెద్ద ఎద్దజారుగాదు
ఉ కానీ అందరు కలిసి ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటది మ్ ప్రియా మమ్మల్ని ఎంప్రెస్ చేయడానికి ఎంతైనా కలిసి వేసుకు వేరు వివధాలు ఉంటే ఎవరు ఉండరు వాళ్ళది వాళ్ళే చేసుకున్నారు వాళ్ళది వాళ్ళే ఉంది హమ్
ఎంత ఇస్తున్నారు
ఏం లేదు మధ్యానం
అవునా ఏం కర్రీ సరే వద్దు
ఈరోజు ఏం పప్పు పప్పుచారు జేసినం మీరు
అవునా అయ్యో మేము కూడ టెంపులేకివెళ్తన్నం కాబట్టి ప్రసాదం చేద్దాంమని
అవు ఆహా ఏం ప్రసాదం చేస్తున్నారు
ఆ పాయసం చేసిన
ఓహో
మీ దగ్గర ఎట్లా చేస్తారు
ఏమి ఏమి అ ఏం చేసాడు
వినిపిస్తలేదు
ఏం చేసాడు అంటున్నాను హమ్ ఆహ్
పాయసం
అ ఆ నెయ్యిలో సేమ్యా డిఫ ఫ్రై చేసి అంటే గోల్డెన్ కలర్ కొంచెం వచ్చే వరకి చేసి అది తీసి మళ్లా కిస్మిస్ బాదం కాజువా ఉంటాయి కద ఇకా డ్రై ఫ్రుట్స్ అన్నీ అన్నిీ నెయ్యిలో డ్యూఫ్రై చేసి మళ్ళీ అవి పక్కకు తీసుకొని వచ్చి పాలు కాగబెట్టి కొంచెం వేరె ఎక్కినాక అ సేమి ది అళ్ళ ఇస్తాం మీరు